విన్పిస్
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తున్నదా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మీతో ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నా
అవును అక్కడ కూడా సమయాన్ని వృధా చేయకోకుండా రెండు పనులు చేస్తున్నారా అండి
ఏం లేదండి ఇంతవరకు కూర్చుని కాలు నొస్తున్నాయి అందుకు అలా వాకింగ్ చేస్తున్నా
అవునా
మీరేం చేస్తున్నారండి
నేను నేనేం లేదండి కూర్చొనే మీతో మాట్లాడుతూ ఉన్నాను
అవునా అండి కాఫీ తాగరా అండి
తాగినామండి మీర్ తాగారా
నేను ఇంకా తాగలేదండి మా మమ్మీకి ఇప్పుడే చెప్పాను చేయమని చెప్పి ఇంకా చేయలేదు
అవునా అంటే మీమమ్మీ చేసి పెట్టలా అండి మీరే మే మమ్మీ క్ చేసి పెట్టలా గాని
ఏమో అండి ఒకొకసారి షుగర్ పొడి ఎక్కువడం టీ ఎక్కువ అవుతుందని ఎందుక్ ర స్క్ అని మమ్మిన్ చేయమంటాను
మ్ అవున
అవునా ఉన్నదే కొన్ని పాలుంటాయి మళ్ళీ అవి వేస్ట్ చేసి మళ్ళీ నేను అంగడికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రావాలి ఎందుకు వచ్ ఆ ఎందుకు వచ్చన రిస్క్ కనీ మా అమ్మనే చేయమంటాను
అంతేలేండి ఎందుకట్ల రిస్క్కి పనులు చేయాల
అదే కదండి ఒక పదిహేదు నిమిషాలు వెయిట్ చేస్తే చేస్తది
అవునా అండి అంతేలేండి
మీట్ మీట్ చేస్తారా అండి కాఫీ టీ
కాఫీ చేస్తామండి నేను కూడా టీ ఎప్పుడు చేయను మా అమ్మ టీ చాలా బా చేస్తారు సో మామ్మటి
ఏ ఏ టీపొడి వాడతారండి మీరు
మా నాకు త్రీ రోజెస్ ఏ ఇష్టం అండి నాకు ఏది టీపొడి ఇష్టం లేదు
కాఫీ
కాఫీ అదేదో ఇన్స్టాంట్గా కాంటినెంటలా
ఓహో ఇన్స్టంట్ కాంటినెంటల్ కాఫీ తాగుతారా మీరు బావుంటుందండి అది
ఆ ఏదో కాంటినెంటల్ ఏమోండీ నాకేం కాఫీ పెద్ద ఇష్టం ఉండదు అయిన అట్లనే తాగుతా ఉంటాం.
ఎందుకు మరి టీ నేర్చుచుకోవచ్చు కదండి మీరు ఈ రోజు
అంటే మా అమ్మగారు తిడతారండి రోజు అలా తాగితే ఆ టీ కానీ కాఫీ కానీ ఆహా రెండు తాగ్ కూడదండి
అవునండి ఎప్పుడో ఒకసారితే తాగోచ్చు కానీ నేను ఈ మధ్య టీ కి చాలా అడిక్ట్ అయిపోయానండి.
నాక్ కూడా టీ అంటే చానా ఇష్ ఇష్టమండి అందుకే నేను తాగుతా అని చెప్పేసి మా మమ్మీ టీ పొడి కూడా తేప్పిదండి
తాగాలండి లేకపోతే తల నొప్పిస్తది
అవునండి ఒకసారి అడిక్ట్ అయిపోతే అట్లే ఇంకా ఈ వెదర్ బావుంటుంది కాబట్టి ఇంకా మంచిగా అట్లా పీస్ఫుల్ గా తాగబుద్ధి అయితాంది.
మేము కూడా త్రీ రోజెసే అండి మాకు కూడా ఈ త్రీ రోజెస్యే బాగుంటుంది కదండి
అవునండి మిగతా దానిలల్లో అంతా ఆ ఆ లైక్ ఇలాచి టెస్టు ఇవన్నీ వస్తాయండి నాకవన్నీ నచ్చవు ప్లెయిన్ టీ ఉండాల్ల బావుంటది.
అవునండి చాలా టీ కానీ ఇక కొంతమంది ఏమంటారంటే టీ తాగొచ్చు డైలీ వన్ డే తాగొచ్చు అని అంటారు ఇంకొంత్ టీ తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనీ ఇంకొంతమంది అన్
అవునండి యాక్చువలీ మనం ఇవి ఈ టీ తాగడం కాఫీ తాగడం వల్ల కూడా మన ఫేస్ కి కూడా చానా ఎఫెక్ట్ ఉంటుందం అంటండి
ఆ చి పింపుల్స్ వస్తాయంట కదండి వేడికి
ఆ ఏమో
అంటే మరి చిన్న కప్పు తాగితే ఏం పర్లేదంటండి
ఆ తాగచ్చు కానీ ఇంకా అలానే అడిక్ట్ అయిపో పోతామని చెప్పేసి మా అమ్మ ఇయ్యదండి
అవునండి అడిక్ట్ అయిపోతే చాలా కష్ కష్టమండి దాని నుంచి బయటికి రావాలని టీ తాగే వరకు తల నోప్పి తగ్గదండి కాస్ రోజోచ్చి అబ్జర్వ్ చేసానా నిన్ను ఆ ఫిక్స్ అయిపోయింటాది ఇంగ ఆ రోజ్ అప్ టీ పడలేదండి ఇంగ బాడీలో ఇంజస్
ఇంగ ఆ తలనొప్పి స్టార్ట్ సో అలా అలా ఉండకూడదనీ ఆ అంటే మా మమ్మీ వాళ్ళకి బాగా అలవాట్ ట్టండి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా తాగి
టీ తాగద్దు తాగద్దు టీ టీ అని కానీ ఇప్పుడు నేనే తాగుతున్నాను మా మమ్మీతో పాటు
అవునండి అట్లా వాళ్ళకి అడిక్ట్ అయిపోనయి వాళ్ళు ఒక్క రోజు తాగపోయినా హెడేక్ వచ్చేస్తుంది సో
అవునండి నేను కూడా ఆ మధ్య స్లోగా తగ్గిించేద్దామని చూస్తున్నా, కానీ అవ్వట్లేదు టీ,. ఈ మిల్ ఈ పాలు అస్సలు ఇ క ఉమ్ ఈ పాలు స్మెల్ చూసి నాకు వామిటింగ్ వస్తుందండి.
అవున అండి ఏం పాలు నచ్చవా మీకే?
లే పచ్చి పాలు తాత అండి కావలండి, కానీ వే వేడి చేసిన పాలు స్మెల్ చూసి వామిటింగ్ వస్తుంది.
కొంచెం వెరైటీగా ఉన్నట్టున్నారండి ఎవరయినా పచ్చిపాల్ తాగరు మీరు
నేను బా తాగుత అండి పచ్చి పాలు, ఉమ్ గ్లాస్ల ఎస్ తీసుకుని టూ గ్లాసెస్ అయినా తాగేస్తాను.
అవున అంటే మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేస్తారా?
లేదు లేదండి బా కలిసుకొస్తరు కదా పాల్ వాళ్ళు.
ఓకే
మీరు ప్యాకెట్ పాల్ యూస్ చేస్తారా? ఆ ప్యాకెట్ పాల్ కల్తీ ఉంటాయి కదండి.
అవునండి అసలు ఆ స్మెల్ కూడా ఏదో వెరైటీగ ఉంటది.
ప్యాకెట్ పాల్ అస్సలు తిన అసలు తాగాను ఇదన్న ఒక కప్పన్ తాగొచ్చు గాన్, అది బా తాగినా ఒకటే తాగకున్నా ఒకటి అనిపిస్తది ఆ ప్యాకెట్ పాల్. కానీ ఆరోక్య పాలు బాగుంటయంట
స్మెల్ వస్తాయి అనుకుంటా కొన్నిసార్లు, ఇంక ఎప్పుడైనా ఇంకెప్పుడైనా ఇంక లేవు అంటే తప్పదు అన్నప్పుడు తెచ్చుకోవాల్సి వస్తుంది.
వుంటయండి పొయ్ ఆరోక్య ప్యాకెట్ పాలు
అవునా, మేము మోస్ట్లీ అసల్ తెచ్చుకోము లెండి ఆ కర్
ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు కదండి, ఇట్లా ఆ ఆవు పాలు గేదె పాలు అని ఇట్లా బ బైక్స్ మీద పెట్టుకొని
అవునవునండి. మేం అట్లనే అండి పోయి తెచ్చుకుండేది మాకు తెలిసినొళ్ళు ఉన్నారు.
ఓకే మీరు డైలీ వెళ్ళి తెచ్చుకుంటారా?
అవునండి శ్రీఖండం సర్కిల్ అవునండి.
అంత దూరం వెళ్తారా?
శ్రీఖండం సర్కిల్ మాకు దగ్గరే అండి.
ఓకే న్ ఎన్ని ఒక లీట్రు వ యూస్ చేస్ సరండి మీరొక రోజుకి
ఆ లీటర్ ఏం యూజ్ చేయ్యమండి, మా ఇంట్లో ఎవరు తాగరు మా అమ్మ తప్ప.
అవున్లెండి పెరుగు అలా వేసుకోరా?
ఆ పెరుగు కంపల్సరిగా అండి. పెరుగు కంపల్సరిగా ఉండాల్సిందే. అంటే మా మమ్ ఆ మా మమ్మీ ఒక్ ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ కాఫీ తాగుతుంది, మా డాడీ ఉంటే ఈవినింగ్ కాఫీ తాగుతారు లేక్ లేకపోతే అది కూడ్ లేదండి. సో ఇంకా పాలన్నీ మీ వెల్పోతయి గ్ పంగ పాలన్నీ తో కట్ అది తోడింగ్కి వేసేస్తాం.
అవున్లెండి, మేమెంతండి మేం ముక్కాల్ లీటర్ తీసుకుంటామండి పాలు పెరుగు టూ టైమ్స్ కాఫీలు టీ లు తాతారు మా ఇ
అవునవును ఉ కాబట్టి కావాల
ఆ పాలు ఆ పాలు ఫ్రెష్ ఉంటాయి కదండి, పెరుగు కూడా చాలా కమ్మగా ఉ
అవునండి అవును మాద్ అవునండి నాక్ కూడా చాలా ఇష్టం ఇంట్లో ఏసిన పెరుగు
అవునండి తాగి పా ఆ పాలు పెరుగుకి చాలా డిఫరెన్స్ ఉంటది కదండి
అవునవును అంటే మార్నింగ్ నైట్ ఏసేసి మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెట్ ట్టేసి ఆఫ్టర్నూన్ తింటే చాలా బాగుంటుందండి చాలా గట్టిగా గట్
మా అమ్మ వొచ్చెస్ సి మార్నింగ్ వేస్తే మధ్యాహ్నాంకి ఉండది మేము పెరుగు ఫ్రిజ్ లో పెట్టమండి చల్లగుంటే తినబుద్ధి కాదు మాకు
ఆహా అంటే నా నేను రేవర్సి అండి నాకి ఫ్రిడ్జ్ లో లేకపోతే నాకు తినబుద్ధి కాదు
అవునా అవునలేండి కొంతమందికి అలా కొంతమందికి ఇలా మేమైయితే అసలు ఫ్రిజ్ లోనే పెట్టం పెరుగెప్ ఫ్రిజ్ లో పెడితే మాకేదో తినబుద్దే కాదు
ఆ అంటే మీకు అలా అలవాటైపొయుంటుంది మేమైత్ తే కంపల్సరీగా మా అమ్మ ఇలా పొద్దునే ఏసిందంటే తిడతాను ఇంకా
ఊమ్ రాత్రి వేస్తే మద్యానానికి సెట్ అవుతుంది
మార్నింగ్ కంత సెట్ అయితుంది మార్నింగ్ అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం ఆఫ్టర్నూన్ తినేకి
ఎటెస్సే
ఆ ఏమవ్వదండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా మార్నింగే మార్నింగ్ ఆ మార్నింగ్ లేస్తేనే ఇంకా పెరుగు అయిపోయుంటుంది నైట్ ఏసేసింటం కదా
అవున్లెండి
సో ఇంగ మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ చేసే పని ఫ్రిడ్జ్ లో పెట్టేయడం
ఊహు సరిపోతుందండి మీకు టూ టైమ్స్ కి
ఆ మామ్ ఊ సరిపోతుందండి బాగా సరిపోతుంది
అవునులేండి
అవునండి అంటే మా ఇంట్లో ఉండేది ముగ్గరు మనుషులే అండి ఒక్ క్కొక్కసారి ఒకరు తింటే ఒకరు తినరు సో ఇంక్
పెరుగెప్పుడో ఒకసారి కర్రీ బాలేనప్పుడు అట్లా ఏసుకొని తింటాను
లేదండి నాకి ఈ పెరుగు లాస్ట్ లో తింటేనే
ఆ అవునండి మీ మీక్ లంచ్ ఇస్ కంప్లీట్ అయిపోతుందేమో అలా తింటేనే
ఆ అంటే అట్లా తిన్నప్పుడు మరి తిన్నప్పుడు ఎప్పుడో ఒకసారయినా అర్ధం గిన్నె పెరుగు నేనే తినిస్తానండి అట్
ఓయమ్మో మీ మీరు బాగా పెరుగుపిచ్చోర్ ఉన్నట్టు ఉన్నారు కదండి
అవునండి కానీ నేను మా ఇంట్లో ఒకటే అండి తినేది ఎక్కడికి ఎళ్ళినా తిననండి
ఎందుకండి అట్లా కల్తీ ఉంటుందనా
ఆహా అంటే అట్లా కాదు మా రిలేటివ్స్ కి ఇంటికెళ్ళినా కూడా తిననండి ఆ నాకెందుకో ఇష్టం ఉండదండి ఆ
ఎన్ని
ఎవ్వరి ఇంట్లో తినన్ వాళ్ళ అందరూ మా రిలేటివ్స్ అందరూ కూడా ఏం కాదులే బావుంది చాలా బావుంది తిను తిను అంట్రు కానీ వాళ్ళే అర్థం జేసేసుకున్నారు ఇద్ పిల్ల ఇంగ తినద్ లే
పంచదారేసుకొని తిన్నారండి ఎప్పుడన్నా మీరు
లేదండి నాకట్లాంటివన్నీ నాకు ఓన్లీ పెరుగు తింటా మరి నేను ఇట్లా మజ్జి గంటా ఇవంటా కూడా ఏం తాగనండి నా
జ్జిగ గూడా తాగరా మీరు
అస్సలు అండి ఇంకా ఆ ప్రోడక్ట్స్
చెగదావి
ఆ ప్రాడక్ట్స్ ఇంగా ఏమి మిల్క్ ప్రాడక్ట్స్ ఇంగ పెరుగు తప్ప ఇంకేమి తిననండి నెయ్యి నెయ్యి కూడా తిననండి ఆ పన్నీర్ తింటా పన్నీర్ ఒక పన్నీర్ పెరుగు అంతె
ఆ నెయ్ వేస్ నెయి కూడా తినరా మీ
నెయ్యి కూడా తిననండి మా ఇంట్లో వాళ్ళు తిట్టి తిట్టి పెట్ తంటరండి నెయ్యి తినచ్చు కదా
యా అందుకే సన్నగా ఉన్నారు కొంచెం నెయ్యి తింటే కొంచెం లావు అయితారు మీరు
లేదండి ఏమో ఇష్టం లేదండి
అవులేండి కొంతమందికి ఇష్ కొంతమంది ఉత్త నెయ్యే తింటారండి
అవునండి మా ఇంట్లో కూడా అట్లనే ప్రతి దాంట్లోకి నెయ్యి ఎస్
అప్పుడు మీ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో ముద్దా కారం ఇప్పుడు నెయ్
ఆ ఓన్లీ దాంట్లో ఒక్కటే తింటానం
ఆ కాంబినేషన్ నాకు చాలా బా నచ్చిందండి బాగుండే ఆ రోజు బాగా తిన్నాను ఆ రోజు మీ ఇంట్లో నేను
అవునా అండి ఈసారి ఎప్పుడైనా రండి మరీ చేసి పెడతాం
ఆ ఓకే అండి ఇప్పుడైనా వస్తాలేండి హ్మ్ ఏం నాన్ వెజ్ చేసి పెట్టారా అండి ఓన్లీ వెజ్ చేసి పెడతారా
అంటే మీకి నాన్ వెజ్ ది మీరైనా తింటారు కదా ఇది మీకు ఇష్టమైనది
అవునువును కరెక్ట్ లేండి ఆ బాగుంటుంది ఆది తింటే బా చే ఎ కారం కూడా బా చేశారండి ఆంటీ
అవునండి బాచేసాన్
ఇంకేమండి మరి సరేలేండి నాకు నమాజ్ చేసుకోనే టైం అయితుంది
అవున్ ఓకే అండి బాయ్ అండి హ్మ్ బాయ్ హ్మ్